కాల్ అవునా హాయ్ ఎలా ఉన్నారు
ఆ బాగున్నం రా మీరు బాగున్నారా
మేం బాగున్నామ్ మే బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, ఏం చేస్తున్నారో, ఎలా ఉన్నారో అని ఫోన్ చేస్తున్నా.
మ్మో బా అస్స మా మాములుగా కొట్టట్లే, మీకెళ్ళి పర్లేదా ఎలా ఉంది వెదర్.
కొంచెం మబ్బు గుంటుంది కొంచెం వర్షం వస్తుంది ఇది కూడా ఒక రకంగా దానివల్ల వేడి ఎక్కడ వస్తుందో వర్షం తేలిదు, బాగా వేడిచ్చేస్తుంది.
అవునవున్ ఇన్ని రోజులు ఎండగొట్టేసేలో ఒక వర్షం పడుతుంది గానీ, అసలు ఆ వర్షం పడ్డ నీళ్ ఆవిరైపోతున్నాయి.
ఇది తెల్సారా ఎలా ఉన్నాయి గోల్డ్ రేట్స్
అమ్మ మొన్న మా చెల్లిది పెళ్లి అయితే వెళ్ళానే చాల తగ్గిపోయింది రేటు పోయింది అప్పుడు రీసెంట్గా నేను ఒక చైన్ తీసుకున్నాను అప్పుడు వచ్చేసి కాస్ ఫస్ట్ లక్ష డెబ్బై ఐదు వేలు అరౌండ్ అటు సైడ్ అంతా ఆ టైంలో తీసుకున్నాను అనమాట అే ఆ టైంలో లో అనుకున్నా వామ్మో చిల్లి పిల్లికి ఆ టైంకి గోల్ పెట్టుకున్న అలాంటి ఎట్లు ఉంటుందో గోలు కొంటామో లే ఏదో అనుకున్నా ఇక చూస్తే చా తగ్గింది కదా
లక్ష డెబ్బై అయింది
అవును
లక్ష డబ్బై అంటే చాలా ఎక్కువ ఇప్పుడు లక్ష యాభై పలుగుతుంది కదా అంటే ఇరవై వేలు
అవును అసలు ఇరవై అంటే లక్ష యాభై కూడా కాదు ఇప్పుడు రీసెంట్గా నేను ల న నేను టూ డేస్ బ్యాక్ ఏం చూసే లక్ష ఇరవైకి ఏమి వచ్చినట్టుంది కదా
అవునా
అవును అసలు చానా అసలు గోల్డే కాదు సిల్వర్ వెం మళ తర్వాత ఇత్తడి ఇవి కూడా చాలా తగా ఇప్పుడు పట్టీలు ఉంటాయి కదా వెండి అది కూడా అసలు చానా డ్రాబ్యాక్ అయిపోయింది అసలు ఇంకో జోక్ జె నువ్వు నవ్వుతావు మా దగ్గర వాళ్ళు కొంతమంది బాగా షేర్స్ లో అమౌంట్ పెడతార అబ్బా ఎప్పుడై అయితే ఇప్పుడు ఇక ఉన్న సిచ్యువేషన్స్ లో ఇక సిల్వరు గోల్డ్ అనేది ఎట్లా పీక్ వెళ్ళింది ఇంక చెప్పే వాళ్ళంతా ఏం చెప్పారంటే డెబ్బై దగ్గరకి వచ్చాక అందరు ఖచ్చిత అర్ధం కాలాఖచ్చితంగా గోల్డ్ అనేది రెండు లక్షల అయిద్ది అని చెప్పి చెప్పారు అయితే షేర్స్ లో పెట్టే వాళ్ళు ఫుల్ అమౌంట్ పెట్టేశారుక ఎప్పుడైతే ఇక డ్రా వస్తుంది ఒక్కొక్కళ్ళకి ఏడుపే ఇక మా దగ్గర అయితే అసలు మామూలు నష్టం రాట్లేదు షేర్స్లో పెటిన వాళ్కయితే
లక్ష డెబ్బై వచ్చినప్పుడే తక్కువలో ఉం పెట్టినప్పుడు లక్ష డెబ్బై వచ్చిన అది మనము ఎస్టిమేట్ చేయలేం కదా
అవునవును గాని అసలు ఆ టైమ్ లో అసలు ఎట్లా పీక్ అక్కకిళ్ళింది కదా డే టు డే డే టు డే అప్ అవుతుంది తప్ప అసలు డౌన్ రాలేదు అసలు
నేను అనుకున్నాను ఏదో చిన్నది అమ్మే ద్దము ఒక టాప్ సో అది ఇంకో అంటే లక్ష డబ్బై అయ్యింది కదా నేను ఇంకొంచం లక్ష ఎనభై అవుతుంది లక్ష తొంభై అవుతుంది అప్పుడు అమ్ముతానులే అని అనుకున్నా కొంచెం అవసరం ఉంది డబ్బులు అమ్ముతాం కానీ ఇప్పుడు చూసి చిర ఒకటి లక్ష ఇరవయా మీరు చెప్తుంది
ఆ అవును చానా తగ్గిపోయింది అసలు బంగారం అసలు అంత డ్రాప్ అవుతుంద అని అసలు కళ్ళ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను
మళ్ళీ పెరగొచ్చేమో చూడాలి.
ఏం పెరుగుతదబ్బా అసలు వామ్మో మనకి అట్లీస్ట్ ఒక టూ వీక్స్ నుంచి ఏమో అంతా డ్రా వచ్చేసింది. అసలు మామూలుగా స్టన్నింగ్ గద్ నేనైతే స్టన్నింగ్ అయితున్న.
ఈ లెక్కల్లో తొంభై వేలుకి ఎనభై వేలు పెరిగితదంటవా
ఏమో అబ్బా చెప్పలేం ఇగ మన ఇగ లక్ష డెబ్బై నుంచి ఇరవైకి వచ్చింది ఇగ తగ్గ తగ్గిద్దేమో మళ్ళ ఎక్స్పెక్ట్ చేయలేము కదా మనం అట్ల అనుకొని సరే తగ్గ కొందాం మనే టైం పెరుగుతుంది. పెరిగాక అమ్మేద్దాం అంటేనే తగ్గిపోతుంది. అట్లా అయిపోతుంది అంటే ఇగ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి ఇప్పుడు ఈ టైంలో కొనుక్కోవడం బెస్టే అబ్బా
అవును అందుకే కొంటున్నట్టున్నారు. బాగా పెరుతున్నయి తగ్గినంటయ
అవునవును అంటే ఇప్పుడు మామూల్గా మనకి ఇప్పుడు మామూలు పెళ్ళి అంటే ఖచ్చితంగా రింగ్స్ ఉండాలి ఎంగేజ్మెంట్ రింగ్స్ ఉండాలి పెళ్ళి కూతురికి తాడు మళ్ళ హారం తర్వాత నెక్ చేన్ మ నెక్లెస్ ఇవన్నీ కావాలి కదా ఇవన్న దానం ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా వాళ్ళు ఖచ్చితంగా ఈ టైంలో ఖచ్చితంగా కొనాల్సినవి కొన్ని ఉంటాయి ఇంక రేట్ తగ్గినప్పుడు ఇవన్నీ తీసేసుకోవడం బెస్ట్గా ఇగ
మ్యారేజ్ సీజనా ఇది
ఆ మ్యారేజ్ సీజనే కదా నా పెళ్లి ఇప్పుడు చెల్లికి కూడా సెట్ అయిందని చెప్పా కదా
ఓకే
తనదే కూడా ఈ టైంలో చేసేద్దాం అని చెప్పేసి సెట్ అయ్యింది ఇంకా ఇప్పుడే సెట్ అంటే ఇంకా మేము ఏమనుకుంటున్నామంటే మరీ ఎక్కువ ఎండలు ఎక్కువ అయిపోతున్నాయి కదా మరీ ఎండలు ఎక్కువైనా కొంచెం చుట్టకు వీళ్ళకు కూడా ఇబ్బంది ఉం ఉంటంది కదా మనకి అందులో వాటర్ కూడా ఎక్కువ సరిపోదు మా కెళ్ళి కొంచెం బోర్లో అసలు వాటర్ రావు మా ఇంట్లో ఫస్ట్ తి అంటే చుట్టాలు చాలా మంది వస్తారు కదా ఇప్పుడు హల్దీ ఫంక్షన్ ఇట్లాంటివి ప్లాన్ చేస్తాం కదా ఆ టైంలో బాగా ఇబ్బంది అయిపోంది కొంచెం మరి ఎండాకాలం మరి ఇప్పుడు మే జూన్ ఆ టైంలో బాగా ఎక్కువ అయిపోద్ది ఎండకి ఆ టైంలో అస్సలే వాటర్ ఉండవ్ అందుకే ఈ టైంలో పెట్టేసుకుంటే బెస్ట్ అని చెప్పేసి పెట్టేసామన్నమాట.
అదే ఎజప్షన్స్ చేయలేకే కదా నేను ఎప్పుడో విన్నప్పుడు వెయ్యి రూపాయలు ఎంతో ఉండే గ్రామ్ వెయ్యి రూపాయ అప్పుడు మనం లాట్స్ లో కొనుకున్నా ఇంత ఇబ్బంది ఉండేది కాదు అసలు మనం మా మామూలుగా ఉండేవాళ్ళ అదే మనం అప్పుడే అదే ఎక్కువ అదే ఎక్కువ అని చెప్పి కొనలేదు ఇప్పుడుకి ఇంత ఎక్కువైంది.
అసల్ అమ్మో నిజంగా మనకి ఎప్పటికప్పుడు ఆ రేట్కి ఎక్కువే అం పిస్తది గానీ మళ్ళా తర్వాత చూసుకున్నామనుకో అయ్యో అప్పుడు మనం గోల్డ్ షాప్కెళ్ళినప్పుడు అప్పుడు ఎనభై వేలే ఉంది అప్పుడే కొన్నట్టయితే మనకి ఎంత బాగుండేది అయ్యో మిస్ అయిందే అనిపిస్తది. కానీ కొనే టైంకి ఏమ అనిపిస్తది అంటే వామ్మో అంత పెట్టి ఎక్కడ కొంటామనిపిస్తుది. ఇగ ఫర్ ఎగ్జాంపుల్ చూడు ఇయర్ రింగ్స్ తీసుకుందాం అనుకున్నాం అబ్బా ఎప్పుడు ఫస్ట్ యాభై ఉన్నప్పుడు తీసుకుందాం అనుకున్నా అనుకుం యాభై యాభై అప్పుడు వామ్మో యాభై అనిపించింది. ఇప్పుడు చూస్తే లక్ష అయింది. ఇక అట్లే అనిపిస్తుందేమో మరి మేబీ మనకి
ఇప్పుడ్ అందరూ అన్ని అన్నట్టు పెళ్లి పెట్టాలి కదా అందరూ రింగ్స్ కోన్టున్నట్టున్నారు. ఇంకా మన సైడ్ కొత్ మేము కాని మా వేరే వాళ్ళు ఇంకా ఇంకా ఎక్కువ పెడతారనుకుంటా కాసులోని అరకాసు అలా పెడుతూ ఉంటారు అనుకుంటా
ఇప్పుడు డిజైన్స్ మోడల్స్ కూడా బాగా వస్తున్నాయి కదా
హ్మ్
డిఫరెంట్ డిఫరెంట్గా చేయించుకుంటున్నారు. ఇగ పెళ్ళని చెప్ప కదా అయితే వాళ్ళది రింగ్స్ గూడ సెలెక్షన్ లాగా అంటే సెలెక్టెడ్ డిఫ్రెంట్ గుండెటట్టు చేపించుకుంటున్నారు చెల్లి వాల్ దానిక్ కూడా కొంచం అమౌంట్ ఎక్కువే పడుతుంది. కానీ యునిక్ ఉండాలి అట్ల అని చే చెప్పేసి వాళ్ ప్లాన్ చేసారు. ఇప్పు ను మరేజ్ రింగ్స్లా ఇప్పుడు ఓన్లీ వెడ్డింగ్ ఇకంటే యూ షేప్లో అట్లే వచ్చేది కదా మన అంటే మామ్మీ వాళ్ళ ఏజ్ కొంచెం చి మనయజ
అవును అవును అనజం గురం అంట కుంట అది కదా
ఆ ఇప్పుడైతే అసలుఊ డిఫరెంట్ డిఫరెంట్ అసలు మీకు షాప్కి వెళ్తే చూస్తే అసలు డిఫరెంట్గా అనిపించింది ఇప్పుడు డైమండ్ రింగ్స్ కూడా వస్తున్నాయి కదా
చాలా మోడల్స్ ఉన్నాయిలే మనం సెలెక్షన్ చేసుకోవడమే అ డబ్బలి ఎ కొనుకోచ్చనుకోంది
ఇక మళ్ళ గోల్ విష విషయంలో మళ్ళీ కొంతమందికింటంట యూనిక్గా కనపడాలిని చెప్పేసి బాగా ఫస్ట్ ఆన్లైన్లో చూస్తున్నారుబ డిజైన్స్ బగా అలిత నైట్ అయితే ఆన్లైన్ లో ఎప్పటి నుంచో చూసుకొని చూసుకొని చూసుకుని ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకుంది అంటే షాప్కి వెళ్ళిన షాప్ వాళ్ళు ఏమంటున్నారుారంటే మీరు ఫస్ట్ ఒకటి డిజైన్ సెలెక్ట్ చేసుకోండి కాబట్టి మీరు మేము అది చేసే ఏం చేసిస్తాం అంటున్నారు ఒకప్పుడు ఏంటంటే డిస్ డిస్ప్లేలో చఛా ఉండే గోల్డ్ ఇప్పుడు డిస్ప్లేలో ఇప్పుడు కొంచెం బ్రేట్ పెరిగినప్పుడు చా మందిలు తీసుకోవడానికి భయ వేసి కొంతమంది తీసుకోవట్లేదు కదా వాళ్ళకు లాస్ అవుతుందని చెప్పి చేపయట్లేదుట ఇప్పుడు అంతా ఆన్లైన్ వచ్చేలాక ఒక మోడల్ సెలెక్ట్ చేసు వాళ్ళు చూపిస్తే అది ఏమంటే చేసిస్తున్నారు అట్లా
ఓహో అలా చేస్తున్నారా మేము ఒకసారి గోల్డ్ బిస్కెట్ కొన్నాము గోల్డ్ బిస్కెట్ దాట ఒరిజినల్ అది చ చేన్ంచ మ వచ్చాం షాపు లోని అప్పుడు ఏం చేశాడో తెలుసు కదా ఇంకా అదే పెట్టే స్కని వేరే కేసెస్ ఇచ్చేసి వెళ్తే ఇంకా ఇవన్నీ జరుగుతాయి బిజినెస్
అమ్మ బిజినెస్ అంటే అే మామూలుగాదదు అసలు గోల్డ్ షాప్ దాకా ఎందుకే ఈ మొన్న ఏం చేశానంటే చవితిద్దులు ఉంటాయి కదా చోలు కొంచం బ్లాక్గా ఉయని చెప్పి చెప్పేసి కొంచెం వాటిని క్లీన్ చెపిద్దాం అని చెప్పి ఇచ్చాను ఆ చదుదు చేంజ్ అయిపోయినాయి అబ్బా అసెస మనం ముందు చేస్తున్నట్టే కనిపిస్తున్నాయి ఇట్లా క్లీన్ చేయడం అ త నీగా చేస్తా ఉంటారు కదాట్ డ్రస్ స్ంత తీడం తనికి సోప్ అంత త తీడం మ అట్లా మన ముందే చేస్తున్నాడు కానీ తీరా చూస్తే ఫస్ట్ రోజు ఓకే అనిపించింది నెక్స్ట్ రోజు చూస్తేలోక అంటే మేము ఏం చేసామ అంటే జూకాలు దాదాపుగా అందరికి కొంచెం సేమ్ ఉంటాయి కదా జూకాలు
ఓకే ఓకే
దా అయితే మేమే ఆలోచన అ సరేలే మంచిగా చేస్తున్నాడుని కూర్చున్నమో లేదు మనంచి ఏం చేసే ఇట్ చంజయి తెలిదు మన కళ్ళ ముందు చేసినట్టు అనిపించింది నాకైతే కానీ తీరా క్లీన్ చేసి దాంట్లో డబ్బాలు వేసాడు ఇట్లా తీసే టైంకి ఇ చేం అయిపోయినాయి తర్వాత ఇటీ తీసుక వచ్చాక ఒక త్రీ ఫోర్ డేస్ మొత్తం బ్లాక్ అయిపోయింది వేరే గోల్డ్ షాకి వెళ్తే ఆయననేమో ఇట్లా గోల్డ్ షాప్ అది చేంజ్ అయింది అన్నాడు అంటే అన్ని చోట్ల అట్లాద్దని కాదు కొను కొని అంత మనం నమ్మలేము కొ కొన్ని అయితే ట్రస్ట్ ఉంటాయిలే
ఓహో అది మంచి బంగారం మనం షాక్ కూడా తెలిసింద అనుకో మరి వాళ్ళు చేయాల్సిిన చేస్త ారు కదా అదయే అకు కూడాడా ఆలోచన అసలు రావట్లేదు ఎవ్వరు ఎప్పుడు ఎలా చేస్తారనేది రావటం లేదు
ఫస్ట్ నుంచి కూడా మా మమ్మీ ఇదే చెప్పేది ఏమైనా కొంచెం డబ్బులు ఉన్నాయ అనుకో మనం దేని మీద ఇన్వెస్ట్ చేసిన ఇప్పుడు క్లాత్స్ మీద ఇన్వెస్ట్ చేసినా వేస్ట్ మళ్ళీ తర్వాత వస్తువులు ఇన్వెస్ట్మెట్ చేినా వేస్ట్ మనకు కొంచెం డబ్బులున్నా నువ్వు ఖచ్చితంగా బంగారం కొనుక్క అమ్మా నీకు ఇప్పుడు నే ఏమ హెల్ప్ అవసరం అనుకో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ల్యాండ్ ని ఏమన్నా కొంటున్నావు అనుకో దానికి కొంచెం గోల్డ్ పెట్టామ మనం బ్యాంక్ లో పెడితే మనకి రిటర్న్ వస్తుది గోల్డ్ అని చెప్పి ఫస్ట్ నుంచి మమ్మీ ఇట్లా చెప్పేది నాకు ఇక ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు పోయలా నాదకు్ర ఒక ట్వంటీ ఫైవ్ అట్లా ఉందనుకో మళ్ళీ తర్వాత ట్వంటీ ఫైవ్కి కొంచెం యాడ్ చేసుకొని జస్ట్ ఒక రింగు ఇట్లాంటివి తీసుకునేదాన్నబ్బా అందుక నా కూడా బాగా గోల్డ్ అంటే బాగా ఇంట్రెస్ట్ తగ్గింది కదా నేను కూడా వెళ్దాం అనుకుంటున్నా షాప్కి నువ్వు ఫ్రీ అనా
వెళ్దాం వెళ్దాం చూసుకున్నాను ఇంకా ఇంకా అవ్వలేదు పనులు ఈ ఎండకి ఎక్కడికి వెళ్ళక్క లేక సరిలే నేను బలిన్న ఇప్పుడు చెప్తాను నీకు లో కొల్పల్సి
ంది కదా కొంచం అమౌంట్ ఉంది ఒకసారి జెస్ట్ నార్మల్ గా ఒక రింగ్ ఇస్ ఫ్యాన్సీరింగ్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నా ప్చ్ ఇక కొంచెం కాస్ట్ తగ్గినప్పుడు తీసుకోవడం బెస్ట్ కదా కొంచెం మళ్ళీ ఇప్పుడు స్కీమ్స్ కూడా ఉంటాయి కదా ఆ స్కీమ్స్ కూడా కట్టుకోవచ్చు మనం ఒకవేళ మనకి ఇష్టమైతే ఇప్పుడు దాన్ని మంత్లీ ఇంత కట్టుకోవడం ఇట్లుంటంది కదా అట్లా కూడా ప్లాన్ చేసుకుందాం ఓకేనా ఒకసారి వెళ్ళిచూద్దాం ట్రేట్ని బట్టి ఫాలో అవుద్దాం ఓకేనా బాయ్ మరి ఓకే బాయ్
అ